లింగ్
ఆ హలో అం చెప్పండి
ఏం చేస్తున్నరండి?
ఏం చేయట్లేదండి ఖాళీగా ఇట్ల నార్మల్ బయట కూసోని ఉన్నా మీరేం చేస్తున్నారు?
ఏం లేదండి
ఉమ్
మీరు ఇష్టం చెప్పండి
మీకు ఎట్లాంటి ఫుడ్ అంటే ఇష్టం?
నాకు ఎక్కువ శాకారం లాంటివి ఎక్కువ తింటనండి మాంసారం మాంసారం అంటే ఆమ్ ఆ చికెన్ గానీ మటన్, ఫిష్ ఏదైనా ఎక్కువ నార్మల్గ గిలాబీ మూడు రకాలే ఎక్కువ తింటనండి
ఓకే మీకు వంట చేయడం వచ్చా అండి?
వంట చేయడం అంతగా రాదండి చిన్న చిన్నయ్ చేస్తా ఎలాం టి వంటే మ్యాగీ గా అన్ని ఆ ఇది ఏంటిది కోడుగు ఇలానీ ఇలాంటి చిన్న చిన్న హాఫ్ బాయిల్ కొడుగుడ్డు గాని ఇలా చేస్తానండి
ఆ ఓహో
సాకారం లాంటి నాకు ఇష్టమైనది కాకరకాయి దాన్ని కొంచెం ఫ్రై చేయడం వచ్చు మరి అంతగా రాదండి
ఉ అంటే శాకారం ఒకటే వచ్చు అంటే శాకారం మ్యాగీ ఇట్లాంటివి మాత్రమే చేయడం వచ్చు
అవునండి మీకు ఎలాంటి వంటకాలు ఇష్టమండి
నాకు ఎక్కువ చికెన్ బిర్యానీ చికెన్ సిక్స్త్య్ ఫైవ్ ఇట్ మండి శాకారంలో మటన్ ఎక్కువ తింటాను ఫిష్ అప్పుడప్పుడు తింటా ఫిష్ లో ఫిష్ ఫ్రై అంటే చానా ఇష్టం
అవునా అండి
ఉ
నార్మలుగా మీరు ఎలాంటి వంటకాలు చేస్తారండి
నార్మల్ గా అంటే నేను ఫిష్ చేస్తాను అంటే ఫిష్ ఫ్రై చేస్తాను ఉ మాంసాహారంలో చికెన్ చేస్తాను మటన్ కర్రీ కూడా చేస్తాను చికెన్ బర్ చికెన్ బిర్యానీ కూడా చేస్తాను
ఏదైనా ఒక దాని గురించి ప్రా ఆ ఆ వివరించగలరా ఎట్లా చేస్తారు అని చెప్పి
ఎలా అంటే చికెన్ బిర్యానీ మనం ఫస్ట్ చికెన్ తీసుకొని గిన్నెలో వేసుకోవాలి చికెన్ గిన్నెలో వేసుకున్న తర్వాత మనం దాంట్లో కడిగి బె చికెన్ కొంచెం క ఒకసారి కడిగి పక్కన పెట్టుకొని దాంట్లో అల్లం ఉమ్ గరం చికెన్ మసాలా కారం ఉప్పు ఇట్లాంటి అన్నీ అల్లం వేసుకొని అన్ని కలుపుకున్న తర్వాత దాంట్లో పెరిగేసి కలిపిన్ తర్వాత కొంచెం మిరపకాయల్ని ఇట్లా మధ్యలో కట్ చేసి దాంట్లో వేసేసి కోసేపు మనం ఫ్రిడ్జ్ లో దాన్ని పెట్టేయాలి పెట్టేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పె పెట్టుకొని దాంట్లో సరిపోయిన నీళ్లు పోసుకొని లవంగం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవి ఏసుకొని మనం బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నయి దాంట్లో పోసుకొని కొంచెం శా డెబ్బైశాతం ఉడికిన్ తర్వాత డెబ్బైశాతం ఉడికిన్ తర్వాత దాన్ని దింపి మనం పక్కన పెట్టు కోవాలి మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ని ఫ్రిడ్జ్ లో బయటకి తీసి మనం ఒక గిన్నె పెట్టుకొని పెద్ద గిన్నె దాంట్లో ఆయిల్ ఏసి చికెన్ బెట్టి చికెన్ కొంచెం ఉడికేదాకా ఒక ఫిఫ్టీ యా యాభై శాతం ఉడికేదాకా ఉండనిచ్చి దాన్ తర్వాత మనం ఉడకబెట్టుకున్న బియ్యాన్ని డెబ్బై శాతాన్ని తీసుకుపోయి దాంతో వెయ్యాలే దాని మీద ఏసిన్ తర్వాత దానిపైన కొంన్ సేపు నెయ్యి గాని ఏదైనా కలర్ ఉంటే అది కలర్ ఏస్ కోడం చేసుకొని మనం మూత పెట్టుకొని సైడ్ లకి దాని మీద ఏదైనా బరువు బెట్టి వా దాంట్లో ఉన్న వేడి అనేది బయటికి పోనీకుండా ఏదనా మూత దామ్ మూత బెట్టి దాని మీద ఏదనా బరువు పెట్టాలి దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ యాభై నిమిషాలు మనం స్టవ్ మీద దాన్ అట్లనే ఉండనీయాలి దాన్ తర్వాత దింపి మనం దాన్ని కలుపుకొని తినేసుడే
మీరు ఇష్టంగా ఎలాంటివి తింటారండి
ఇష్టంగా అంటే నాకు ఎక్కువా చికెన్ అంటే చాన ఇష్టం ప్లస్ నార్మల్గా అంతే చికెను సాంబారు ఇట్లాంటి అంటే ఎక్కువ ఇష్టం చికెన్ సాంబార్ పాలకూర ఇవంటే ఎక్కువ ఇష్టం ఫిష్ ఫ్రై అంటే ఇష్టం మళ్ళీ
మాంసాహారాలు ఎక్కువ తీసుకుంటారా శాకాహారం ఎక్కువ తీసుకుంటారా
నెఎక్కువ శాకాహారాలు తీసుకుంటాం ఇంట్లో వారానికి ఒకసారి రెండుసార్లు మా మాత్రే మాంసాహారం ఉంటది
అవునా బయటి ప్రయాణాలకి కెళ్ళినప్పుడు ఎలాంటి వంటకాలు మీరు తీసుకెళ్తారండి
అంటే ఎట్లా నార్మల్ బయట నార్మల్ ట్రిప్ తిరగనికి అట్లా బయట తిరగనికిపోయినప్పుడు చికెన్ ఎక్కువ ఇవే వండుకొని తినేది నార్మల్ గుళ్ళకి పోయేటప్పుడు మటన్ అట్లాంటి క జేసిన మటన్ చేసుకోవడాలుఅట్లాంటివి
అవున అండి
ఉమ్
నార్మల్గా మీరు రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తారండి
రోజుకి రెండు సార్లు తింటాను ఒక్కసారి మధ్యాహ్నం ఇంకోసారి రాత్రి ఇగా ఉదయం టిఫిన్ చేస్తాను
ఎన్ని రకాల అ ఆ టిఫిన్స్ చెస్తారండి
ఎన్ని రకాల అంటే రోజుకు ఒకసారి అంటే ఒక రోజు దోశ ఇంకో రోజు వడ ఇంకో రోజు బొండా ఇంకో రోజు గుంటె పొనుగులు ఇంకో రోజు పూరి ఇంకో రోజు ఇవే అండి ఇంగఒక్కొక్కసారి ఎగ్ఒక రోజు ఎగ్ దోశ అట్లా ఉప్నా ఇట్లాంటివి
ఆరోగ్యమైన ఆహారం ఏమైనా దీసుకుంటారా లైక్ బాదం పప్పు జీడిపప్పు ఇలాంటి ఏమైనా పోషక విలువలతో కలిగిన
బాదం పప్పు డైలీ తీసుకుంటాను జీడిపప్పు అప్పుడప్పుడు బాదం పప్పు రాత్రి పూట పడుకునే ముందు నానేసు కొని పొద్దున్న లేసి దాన్ని పొట్టు తీసుకొని తింటాం డైలీగా
అవునా అండి మీకు వాటి వల్ల కలిగే లాభాలు ఏమైనా తెలుసా
అర్ధం కాలేదు
బాదం పప్పు వల్ల కలిగే లాభాలు అ ఏమైన తెలుసా మీకు
బాదం పప్పు కలిగేలాగా అంటే మనం హెల్దీగా ఉండం తింటే దాన్ని దాని తర్వాత మనకి ఎనర్జీ ఉంటది తిన్ లోపల చానా ఆ చేంజెస్ అయిత ఉంటాయ్
అవునండి ఆరోగ్యంగా ఉంటాం మన బ్రెయిన్కి కూడా చాలా మంచిది
ఉమ్ హు
ఇంకా ఎలాంటివి మీ అ తింటరండి
ఇంకా ఎలాంటి అంటే ఇగ ఎక్కువ శాకాహారంలో అయితే ఈ చికెన్ కర్రీ చికెన్ ఫ్రైయ్యి ఫిష్ నార్మల్గా దాంట్లో అయితే కూరగాయలు దాంట్లో అయితే ఎక్కువ తినేది సాంబారు పప్పు బెండకాయ్ నెక్స్ట్ పాలకూర ఉమ్ఇంతే అండి ఇవె ఎక్కువ తినేది వెజిటేరియన్ అదే కూరగాయల దాంట్లో
పండ్లు ఎక్కువ ఏం తీసుకుంటారండి ఏ కాలం తగ్గితే ఆ కాలం తీసుకుంటారా లేదంటే ఏది ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకుం టారాండం గా
అంటే ఎక్కువ నాకు ఇష్టమైంది బనానా అంటే ఇష్టం బనానా ఆపిల్స్ అంటే ఇష్టం మళ్ళీ అట్లా మాసం చేంజ్ అయినప్పుడల్లా ఇప్పుడు ఎండాకాలం అనుకో ని మ్యాంగోస్ తింటా ఎందుకంటే అప్పుడు వస్తయి గాబట్టి మ్యాంగోస్ కూడా చానా ఇష్టం నాకు మ్యాంగోస్ తోటి జ్యూస్ చేసుకోవడం గాని ఐస్ క్రీమ్ చేసుకోవడం కాని ఇట్లాంటి అంటే చాలా ఇష్టం నాకు అవి తింటా ఉంట ఎక్కువ
అవును
వ చేంజయ్యే దాన్ని బట్టి ఉంటది కదా అట్లా
తాగి తాగే పదార్థాలు ఎలాంటివి అంటే ఇస్టమండి లైక్ జ్యూసులు చేసుకుంటారు కదా అలాంటి ఇలాంటి ఏ ఏమేమి ఇష్టం
జ్యూస్లు అంటే మన బనానా అండ్ అట్లాంటి జ్యూస్ వేస్తరు మాంగో జూసూ అద మాడిపండు జూసూ కా అది ఆపిల్ పైనాపిల్ ఉంటది కదండి అదొక జ్యూస్ ఇట్లాంటి జ్యూస్ వేసుకొని తాగుతా ఉంటా ఈవినింగ్ ఈవినింగ్ టైంలో
బాగి ట్ట ఎక్కువ తాగుతారా ల ఐ మీన్ ఇలాంటి జ్యూసులు ఇంట్లో పట్టుని చేసుకొని తాగుతారా బయట ఎక్కువ చేసు కొని తాగుతారాండి మీరు
ఇంట్లో కన్నా ఎక్కువ బయట తాగుతాను బయట బాదం పాలు అట్లా బాదం పాలు మిక్సర్ బాదం పాలు అట్లా తాగుతా బయట ఎక్కువ
ఎందుకండి ఇంట్లో చేసుకోవడం ఆ విధానం ఎలానో తెలియదా
అంటే అంటే తెలిదు మమ్మీకి కూడా అప్పుడప్పుడు ఉండదు కదా అందుకని నాకు చేయడం రాదు జ్యూస్ ఇంట్లో అందుకని బయటికి వెళ్ళి తాగేసి వస్తా అప్పుడప్పుడు ఎప్పుడొ ఒకసారి వీక్లీ వన్ వారానికి ఒకసారి రెండు సార్లు
బయటి ఫుడ్ ఆ బయటి ఆహారం అంటే ఎక్కువ ఇస్ ఇష్టమా ఇంట్లో చేసే ఆహారం అంటే ఎక్కువ ఇష్టమా
ఎక్కువ ఇంట్లో చేసే ఆహారం అంటేనే ఇష్టం అది కూడా మమ్మీ చేసే ఆహారం అంటే చాలా ఇష్టం
మీ అమ్మగారు ఎలాంటి వంటకాలు చేస్తారండి
అమ్మగారు ఎక్కువ బెండకాయ్ పప్పు ఎక్కువ పప్పు చేస్తారు సాంబార్ చేస్తారు మళ్ళీ వంకాయ కర్రీ చేస్తారు వంకాయ ఫ్రై చేస్తారు ఇట్లాంటివి చేస్తారు ఎక్కువ
మీరు ఎక్కువ సకారం ఎక్కువ ఈతిననికి ఇష్టపడతారా మాంసహారం దిననీకి కిష్టపడతారా
ఎక్కువ శాకాహారానికే ఇస్తాను మాంసాహారం కన్నా సాహకారమే చానా బాగుంటది అందుకని సాకారంలో సాంబారు బెండకాయ ఇవంటే చాలా ఇష్టం నాకు
మీరు స్నే అవునండి స్నేహితులు తోని బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటారు అండి
స్నెల్ తో స్నేహితులతో బయటకి వెళ్ళినప్పుడు అంటే ఇలా బయట షాప్స్ లో అట్ల రెస్టారెంట్స్ లో నార్మల్ గా బిర్యానీ మండి ఇట్ల లాంటివి తింటా ఉంటాను చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచూరియా ఇట్ల లాంటివి తింటా ఉంటా బయటకి పోయినప్పుడు ఇక చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇట్ల లాంటివి
మీకు ఎప్పుడు అయినా కొన్ని ఆహారం తినడం వల్ల ఏం అన్నా ఇబ్బందులు కలిగి కలిగి నయా
అంటే ఒక్కసారి చికెన్ తిన్నప్పుడు ఒక్కసారి బాగా కడుపు నాచ్ లే సింది దాని తర్వాత కొంచెం ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోయింది ఒక్కసారి బయట తిన్నప్పుడు
అయింటే బయటి ఆహారం కంటే ఇంట్లో చేసే ఆహారమే చాలా మంచిది ఆహా ఆరోగ్యా
ఉహ్ అవును అందుకని ఎక్కువ ఇంట్లో చేసినవే తింటాను నేను బయట దానికన్నా
సరే అండి ఎప్పుడు కాని ఇంట్లో చేసేటివే ఎక్కువ తినండి
ఉ ఇన్ సరే అండి ఓకే అండి ఉంటా నండి